పొ
హలో
ఆ ఇనిపిస్తుందా హలో
హలో వినిపిస్తుంది హలో
ఆ ఎలా ఉన్నావ్
బాగున్నా ఏంచేస్తున్నావ్
ఏం లేదు కాళియే ఏం చాలా రోజుకు ఫోన్ చేసావ్ హలో
ఏన ఏం లేదు నేను మా ఊర్కొచ్చాను కొంచెం ఖాళీగా ఉన్నానులే అని చేసా
ఓ చాల్ రోజులక్ గుర్తో
హలో హలో
హలో
హు మ్
చాల్ రోజుక్ గుర్తొచ్చాను అయితే అంటున్న
హలో
ఆ వినిపించట్లేదా
ఇనిపిస్తు ఇనిపిస్తు నీ ఇనిపించల
ఆ ఇనిపిస్తుంది ఆ ఇనిపిస్తుంది ఇప్పుడు ఇనిపిస్తుంది ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది నీ దగ్గర సరిగ్గా సిగ్నల్ లేదనుకుంటా వచ్చావా బయటికి
బయటికోచ్చా ఇంకా అది
మీ గ్రామంలో సరిగ్గా రావట్లేదు అనుకుంటా సిగ్నల్స్
అవును ఇది ఇంకా పల్లెటూరు కదా హూమ్ అలాగే ఉంటది ఇక్కడ అంతా పొలాలు అంతే కదా నైట్ బాగా ప్రశాంతంగా ఉం ది అందుకనే నీకు ఫోన్ చేసా గుర్తొచ్చి
ఆ ఏం లేదు కాలియే
మ్ అయిపోయినాయా భోజనాలు
పాతిల్ చేస్తూ ఉన్న అందరికీ
ఓహో
మ్ కర్రియ మధ్యనం ఉందా అదే ఆలు కుర్మ ఇంకా అదే ఉంది అది సరిపోయిదింక మ్ మీవయిపోయినాయ భోజనాలు
అయిపోయింది
ఏం వొండావ్
నేనా గార్లేసా ఈ పూట
ఆహా గారేళ్ళోకి
కారపొడేసుకున్నం చట్నీ చేసే ఒపిక లేదు
అదే ప్రశాంతమైన పని చక్క కొంచెం కారపోడి వేసుకోని తినేస్తే అయిపోయిద్ధి
ఆ అయిపోతది గ్రైండ్ వేసేటప్పటికిీ అసలు ఓపిక అయిపోయింది
ఆ ఈ పనులతో అంతే ఈ ఎండలకి అసలు ఎక్కువ పనులు కూడా చేయలేకపోతున్నం
హుమ్ ఏంటి చేసేది శోమ్మో ఇవాలైతే మాములుగా ఎండా అలా ఉందంటే ఆదిరిపోయింది అనుకో
ఆ అక్కడ కూడా బా పడుతున్నాయ ఎండలు ఇక్కడ కూడా
మ్ మ్ అవును ఇప్పుడు ట్రావెలింగ్ లో నువ్వు బస్ కేళ్తున్నావా ట్రైన్ కేళ్తున్నావా
బస్సే ట్రైన్లు అందవు మన టైంకి
ఆ
బస్ అంటే మనకు మిస్ అయినా ఇంకో బస్సు దొరికిద్దిగా ట్రైన్లు అంటే ఒక పోతే ఇంక దొరకవు మనం ఎప్పుడు టైంకేళ్లంగా
హా ఇంకా బస్సు లో అంటే ఈ ఎండకి సీట్లు అయి కాలిపోతంటాయి గా
ఆ ఫ్రీ బస్లుగా అసలు దొరకట్లా సీట్ ట్లు కూడా సీట్లు కాల్డం కాదు అసలు లేచి నుంచిుంటే గొప్ప ఫస్ట్ ఇంకేం చేస్తాం తప్పదుగా
తప్పదు మరి ఏం చేద్దాం మనం అయితే కాస్త మధ్య మధ్యలో మజ్జిగ ని కాస్త జ్యూసులని ఎండలకి వడదెబ్బ తగలకుండా
ఆ ఇంకయి తాగుతూ ఉండడమే
హూ కాల్ బాక్స్ పట్కెళ్తావా
ఆ బాక్స్ పెట్టుకోనెల్త పొద్ దునొండుకొని ఆ
అదే లే
ఇంకేంటి విశేషాలు
ఏ ఉన్నయి ఇదే పన్నెక్కువైపోయింది. కొంచెం నీరసంగా ఉంది ఇవాళ.
ఆ ఇగ తాగకపోయావా కొబ్బరినీళ్ళో ఏదోటి చల్లగా కొంచెం
మ్మ్ ఇంకవే తెప్పిచ్చుకున్నాను మా అబ్బాయి చేత కొబ్బరినీల్లు తెప్పిచ్చుకోగానే తాగుతా ఉన్న
మ్మ్ అదే కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది. ఈ ఎండలకు అస్సల్ ఉండలేకపోతున్నాం
ఆ ఈ ఎండలకి అసలు ముసలి ముతకా ఉండలేకపోతున్నారమ్మా ఇంకా మనం ఏముంటామో గాని మ్మ్ అసల్ బాగా పడుతున్నాయి అప్పుడే ఎండలు
ఆ ఎప్పుడు కొంచెం ఏ ప్రియిల్ అట్లా ఓచ్చేవి ఈసార్ అసలు మార్చిలోనే ఒచ్చేసాయి ఎండలు తొందరగా
మ్మ్ ఇంకేంటి ఇంట్లో వాళ్ళు అందరూ ఏం జేస్తున్నారు
ఏం లేదు ఖాళీయే అందరు కూర్చొని ఉన్నాము ఇప్పుడు తొమ్మిదింటికి మా సీరియల్ ఒచ్చిద్ది. అది చూడాలింకా ఉమ్ అందర్కి అదొటి అలవాటు అయింది కొంచెం ఈ మధ్య ఆ అద్ కొంచెం నవ్వుతూ బాగా సీరియల్ కామెడీగూంటది.
మ్మ్ హు
ఇంగా చూస్తున్నావు నువ్వేం జూడవా సీరియల్ అసలు
అంత్ సీరియల్ అసల అలవాటేలేదు నాకు నది మనకుండే సమస్యలు చాలకా
అంతే ఏదో కాసేప్ కాలక్షేపం అంతే
ఆ మళ్ళీ సీరియల్లో సమస్యలు గూడా ఏడతలకెక్కించు
నిజమే ఇది మాత్రం
అందుకని సిని మా అయితే కాస్త ఒక సినిమా పెట్టాననుకో రెండు మూడు రోజులు పట్టిద్ నాకు సూటానికి అప్ ఆప్ అదే ఆట అప్ పని ఈ పని చూసుకుంటా చేసుకుంటా ఉంటా అద్ ఆ అందుకని ఒక్కొక్క సినిమా అన్ని రోజులు బట్
అయిత్ సినిమా సిరీస్ చూసినట్టు చూస్తాం అనమాట
ఆ అంతే
పోనీలే అప్పుడు రోజు సినిమా ఎత్తుకునే పనుండదు. ఆ ఎంతవరకొ కోచ్చింది పండగ షాపింగు
యేళ్ళాలి ఇంకా అప్పుడేనా పండగ ముందు రోజు ఏళ్తాం. మా అబ్బాయిక్ అప్పుడే గుదిర్రిద్ది
ఆహా అంతే మేము గూడా అంతే కరెక్ట్ గా అప్పు పండగ అంటే ఈరోజ సాయంత్రం ఎళ్తామ్
ఆ ఇంకెళ్ళి ఒకసారి బైట పనులన్నీ చూస్కొని పూజకి కావల్సిన సామాన్లు అయ్యన్నీ ఇంకా అప్పుడే తెచ్చుకుంటాం అన్నమాట
మ్మ్ అంతే ఇంగ మళ్ళీ మళ్ళీ అదే పనుండదు ఒకసారెళ్తే అన్నీ అయిపోతే ఇంగ ప్రశాంతంగుంది. మ్మ్ ఏం స్పెషల్స్ చేస్తున్నావ్ పండక్ కి మరి
పండక్కా ఇంకేముంటుంది నార్మలే గారెలు హు మ్మ్ పూర్ణాలు మ్మ్ పొంగలి పులిహారా
పూర్ణలేలా చేస్తారు మీరిసారి
సారీ అంటే ఎప్పుడు ఒకేలా జేస్తం
ఆ అంటే లోకల్ స్వీట్ బెడ్తరా
ఆ లోపలస్ పచ్చిపప్పు ఉడకబెట్టి బెల్లం పాకం బట్ ట్టి రెండు దగ్గరికి గ బెట్టేసి ఉండల్ జేసి ఇంకా మినపప్పు బియ్యము చేరిసగమేసి నా
ముందే గ్రైండ్ రైస్ పట్టుకుంటారా
ఆ ఐదారు గంటలు నానక గ్రైండ్రెస్కోవాలి మ్మ్ పెట్టుకోని ఆ ఈ పచ్చిసెనగపప్పు ఉంది గదా బెల్లం పాకంలో ఏసింది ఉండలు జేస్కొని ఆ ఉండలు ఈ తోప్పింన్లో ముంచి ఆయిల్ డీ ఫ్రై చేసేస్తాం
ఆహా ఏం నూనె వాడ్తరు
మేమా ఈ వీటికైతే ఇంకా అదే పొద్దుతిరుగుడు ఆయిలే ఆడ్తం
ఆ అంతే ఎక్కువ ఆయిల్ పీల్చవా అవి
ఆహా పీల్చవు పిండి కరెక్ట్గా కలుప్కుంటే ఆయిల్ ఎక్కువ పీల్చవ్
ఆ సర్ నేను ఇట్లానే ఆ ఆ బోండలేద్దమనేస్తే అయ్యి ఎగిరి పట్ పట్టని పగ్లయి సౌండ్ ఒచ్చి
ఆహా బోండాలంటే అది మీరు మైదా పిండి బియ్యప్పిండి కలిపుంటారు
ఆ అట్లానే అలానే కలిపేస్తా నేను
అది నానాలిగా అది కూడా రెండు మూడు గంటలు నానాలి
ఆ అప్పుడు తెలీక ముందే వేసేసా
ఆ ముందుగా వేస్తే అంతే అలాగే పేలిపోతయి
హుమ్ అప్పట్నుంచి ఇంకా పిండి వంటల జోలికేల్లాల ఏ ఆ అంతే ఏదైనా బైట్నుంచి తెచ్చుకో కోవడమే ఇంకా పండగ పూట తెచ్చుకోని తిన్నం అంతే
ఆ అన్ని దోల్కుతున్నాయి లే ఇపుడు పులిహోర కూడా అమ్ముతున్నారు బైట పండుగ రోజైతే
అవునవును ఇప్పుడు బా టెక్నాలజీ అప్డేట్ అయిపోయి అన్నీ దొరుకుతున్నాయి ఏ టు జెడ్డు
ఆ ఇంకా ఈ చిన్న చిన్నళ్ళకైతే కొంచం ఉపాధి కూడా ఉంటది చక్కగా మనం వండుకోలేనోళ్లకేమో కొనుక్కోటాని కి బాగుంటది
అవును అందరికి సౌకర్యం అవును అందరికి సౌకర్యంగా ఉంటది
హు మ్మ్ కొంచం పేద మధ్యతర్గతి కుటుంబాలకి అదొక ఉపాధి లాగా ఉంటంది ఈ పిండి వంటలండుకోటం
అవునవును అయిపయినయ భోజనాలు
భోజనాలు కాద్ ఈ పూట టిఫినేగా అదే గర్లేసుకున్నాం కదా
మ్ తిన్నెసారా
తినేసం ఇంకా పడుకోవాలి తినేసి
హుమ్ ఈరోజు చూడలేదా సినిమా
ఆ ఇవాళ్ళ చూలేదు కొంచెం బిజీగా ఉన్నా కాస్త ఇంటి దగ్గరికి చుట్టాలలో చ్చారు ఇంకాళ్ళతో కూర్చొని మాట్లాడ్తా టైమే తెలియలేదు
అంతేగా వాళ్ళోస్తే ఇంకా కాలక్షేపమై పెట్టుమను ఈ పండు ఊ
నువ్వేం జేస్తున్నావు మరి ఇవాళేలా గడిచింది నీ రోజు హలో హలో
ఏం
హలో
ఇంటికి లేటోచరికి అయిపోయింది ఇంకా ఇప్పుడు తినేసి ఇంగ పడుకోడమే హలో
ఊ హలో ఆ వినిపిస్తుంది సరే మరైతే ఉం
ఆ సరే సరే ఉంటా
ఆ ఆ ఓకే బాయ్
బాయ్